ఆ
అవును హలో
హలో హలో
వినిపిస్తుందా
ఆ విన్పిస్తుంది చెప్పండి
ఏంటి అంటే ఏదైనా బిజీనా
బిజీ బిజీ ఏమి లేదు ఆ
అవునా సరే సరే
ఆఓ
ఎ వన్ కాల్ వేస్ట్ అయిపోయింది ఇది లాస్ట్ కాల్ ఇంకా
అర్ధంకాలే
ఒక కాల్ వేస్ట్ అయింది అంటున్నా
ఆ కాబటి బజలు అయిపోయేయ్ మొత్తం రెండు అయిపోయాయి రెండే గా ఇది ఇంకోటి
అయిపోయింది ఇది లాస్ట్ కాల్ ఇంక
కాదా
అ ఐ మీన్ ఇంతాక కాల్ చేశాను ఆ మికీ మీరు వేరే కాల్లో ఉన్నట్టున్నారు మా కాల్ కట్ అయిపోయింది
ఆ
మకా వేస్ట్ అయిపోయింది ఒక కాల్
అవున చాలా వెయిట్ చేయకూడదు మరి ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు
ఆ ఇంకా కాల్ కి రావు అమౌంట్ అనేది రాదు
అవునా ఒక్కగానికి ఎంత పడతాయి డబ్బులు
ఆ
ఒక్క కాల్కి ఎ ఎంత పడతాయి అమౌంట్ అంటు
అసలు అయితే వన్ ట్వంటీ
ఓ వన్ ట్వీ లాస్ట్
బ ట్ంట వన్ ట్ంటీ రాదు నవును
ఓహో అమ్మాను అక్కయి ఇక్క నేచం చూడు ఎంత వన్ ట్వంటీ రూపీస్
లాస్ కదా
ఒగా బేగర
అయ్యో
సర్లే కాని వేరే వాళ్ళు ఎవర ఒక అమ్మాయిని చూసి సెట్ చెయ్ దాంట్లో మాట్లాడతా
ఆహా అవునా ఆ సేమ్ శివ ఇలామ అంటున్నాడు నువ్వు కూడా అలానే అంటున్నావు
ఏమై తప్పే ఉందమ్మా
అయ్యో తప్పు లేదా అమ్మా
ఫ్రెండ్లీగా మాట్లాడతాం ఫ్రెండ్స్
ఓ ఫ్రెండ్ సరిపోదా ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి ఎందుకు
అదిగద ఇప్పుడు నేను ఎలా కాల్ చేయాల రావట్లేదుగదా రీఫ్రెష్ చేసినా గానీ కంప్లీట్ అయినట్టు రావట్లేదుగాను అదే
ఆ
ఆ
అమ్మ మీకు చెప్పి చెప్పి తలలు పోతున్నయి తెలుసా
ఆ
ఇద్దనే అంటే రిఫ్రెష్ ఎలా వెళ అందు యాప్లో చేశాను రిఫ్రెష్ చేశాను
నాలుగు సాల్ జేసినా
అవును సర్లే అప్టేట్ వచ్చింది వచ్చి మేబి
అంటే ఈ కాల్ అయిపోయినాక వచ్చిదేమో అప్డేట్
ఆల్మోస్ట్ మీకు అప్డేట్ అన్ని చేసుకోవాలి అచ్చింటుంది మేబి అప్డేట్ అప్డేట్ వచ్చిందా మీకు యాప్ అప్డేట్ చేసుకోమని
ఆ వచ్చింది వచ్చా ఇప్పు ఇయాలె ఈ రోజు ఇప్పుడు ఇందాల ఓపెన్ చేసినప్పుడు అప్డేట్ చేసుకున్నా
ఆ ఓకే అయితే రీఫ్రెష్ కొట్టండి కొడ్తే మళ్ళీ చూసుకోండి
మీతోటి అయిపోయిన తర్వాత ఇంగా ఎంత మందితో మాట్లాడాలి
ఓ అయితే నార్మల్గా నాకు ఏ ఈ ఫోన్ ఏ ఫ్రెండ్ సారీ ఈ టాస్క్ అసైన్మెంట్ అయింది కాబట్టి
ఆ
నేను మీక్ చేస్తున్నాను
ఆ
మీకలా ఒకవేళ టాస్క్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను అమ్మాయి ఐ మీన్ పంపిస్తా నెంబర్స్
నమ్మర్స్ బంపి
ఆ పం ఆ ఫాస్ట్ ఆ ఫాస్ట్ పంపిస్తా
ఎవరికి పంపి సర అంటే మంచిగా మంచి అమ్మను పంపి
మంచి అమ్మాయి నే పంపాలా అంటే అక్కడ మంచి చెడా అంటే నాకు తెలీదు వాళ్ళ గురించి కొందరు మాత్రం తెలుసు వాళ్ళకు కాల్స్ ఎల్లవు ఇప్పుడు నాకు నా మొబైల్ కి మీ కాల్ రాదు
ఆ
మాలాంటి టెన్ మెంబర్సే ఉన్నాం మేము అలాంటి వాల్లకు మాకు కాల్స్ రావు మాకు
అదే నాక వచ్చే తడితి చేయ్ వాళ్ళే నాకు చెయాలి నేను వాళ్ళకి చేయకూడదు
అయితే వాళ్ళే నీకు చెయాలా
ఆ డైరెక్ట్ వాళ్ళ మనకి ఆ
ఆ డైరెక్ట్ అటాక్ అలా ఏం చెప్తా చాలా మంది ఉన్నారు అంటే కాల్స్ మాట్లాడడానికి ఎక్కువగా ఎవరు లేరు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు క్యూ లో
మ్ చెయ్యి వక్కకి క్యూ ఆఫర్ లేదు
ఏంటంటారు అ ఎవరు కరెక్ట్ గా లేరన్నమాట అక్కడ అదే నాకు సంబంధం లేదు ఐ మీన్స్ మాట్లాడే స్లాంగ్ అనేది త్తరు వాళ్ళది ఎవరిది కరెక్ట్గా లేదు ఆ బాగున్నావా ఆ ఏం చేస్తున్నా అ ఇలా వస్తదన్నమాట
ఓ నేను నేను అంతగడానికి ఎక్కువ గౌరవం అంటడదా అటైతే
అంటే న మాల స్మూతగా ఎందు కాదు
అహ
అ
హెవీగా వచ్చిద్ది హార్డ్ గా వచ్చిదేమో
అవును ఆహ్ ఏంది ఆహ్ ఏంది కథ ఎట్లా అనూ. ఆహ్.
ఓరి నాయనో అంతేనా.
ఎలా ఉన్నారు. ఆహ్ అలానే ఉన్నారు. ఆహ్ ఏంటి అంటే వాళ్ళ స్లాంగ్ కాదు. కాదు బొక్ వేల స్లాంగ్ ఎలా ఉంటది తెలుసా ఆహ్ ఏంది. ఆహ్ చెప్పు. అంటే ఇప్పుడు మాట్లాడితే ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడినంమంటే ఇప్పుడు మనం ఇద్దరు ఎలా మాట్లాడుతు బెటర్ గా టైమ్ అనేది అనిపించట్లేదు. కదా వాళ్లు మాట్లాడితే నాకు సి. మీరు ఎప్పుడు కట్ చేస్తారా బాబు అనిపిస్తది తెలుసా.
ఓ ఆహ్. నాకు చెప్పు ముందే నాకు చెప్పకుండా చిన్నపిల్ల గాడు భయపెట్టమాక్రుమ్మ.
పాపం పిల్లలు చిన్న. పిల్లవాలు అస్సలు భయపెట్టకండి అనేసి అన్నారా.
ఆహ్ ఆడుకుంటారు కదండీ ఇంకా.
అంటే నేను మాట్లాడాను మా ఫ్రెండ్స్ కైతే కాల్స్ కలవవు ఎందుకంటే వలదా. వాళ్ళది అయిపోయింది కాల్స్ నేను ఇది చెప్పొద్దు. నాకి నా మొబైల్ కయితే కలవదు నా మొబైల్ కి నా ఫ్రెండ్స్ మొబైల్స్ కి ఫ్రెండ్స్ కలవవు. ఆహ్. ఇంకా వేరే అమ్మాయిలు ఉన్నారు. ఇగ వాళ్ళు పంపించమని చెప్తే పంపించేస్తాం మాట్లాడితే మాట్లాడుతాం.
మరి ఎట్లా కంప్లీట్ చేయాలి మరి పంపింయకపోతే చెప్పు.
ఇహ్ ఇహ్ ఆహ్ నేను వాళ్ళకు చెప్తాను మీకు చేయమని చెప్తాను.
ఆహ్ కరెక్ట్.
అవుతారు.
ఆహ్.
కాంటాక్ట్ అయితే అలా.
ఒక ఐదు ఒక ఐదు కాల్ ఏమో. శివన్న తో మాట్లాడతా అది అయితే అయిపోతాదిగ శివన్న తో ఐదు కాలు మాట్లాడితే.
ఆహ్ శివ అవును నేను కూడా తనతో మాట్. మాట్లాడాలి తను ఇంట్లో ఉన్నాడు కదా అనేసి చేయట్లేదు.
ఆయనతో అయితే ఇద్దరు అయిపోతరు ఇంకా. ఇద్దరయితే అయిపోద్ది బూతులు రాకూడదా.
ఆహ్ అస్సలే యూస్ చేయకూడదు.
ఆహ్. ఆ ఇద్దరు ఆ ఇద్దరికి ఒకళ్ళు ముగ్గురుకి హెల్ప్ చేసి.
వద్దులే నేను అన్నాను కదా నేను వన్స్ ఒకటి. ఆహ్ నేను శివ ఇంకొక అమ్మాయి ఉంది. తానే హెల్ప్ చేస్తుంది నీకు
ఆహ్.
ఆహ్ ఇంకా ఇంకో ఇద్దరిని కూడా నేనే చూస్తాను ఓకే.
ఐదుగురేగా కరక్ట్గా.
ఆహ్ ఐదుగురే.
ఇది అయిపోయిన్ తర్వాత మళ్ళీ ఆ టాస్కులు అయిపోయిన్ తర్వాత డబ్బులు పడ్తయా
అవును
ఓరి నాయనో ఎప్పుడైపోతయి ఇయన్ని
చూసావా ఏం చేయకముందే నువ్వు ఓర్నాయనో చేయ అయిపోద్దా అనేస్ అంటున్నవ్
అ
కదా
చేద్దాం కన్ఫామ్ చేద్దాం ఇగో ఈ ఈ ఈ వీక్లో చేసేద్దాం శనివారం ఆదివారం కల్ల
ఆల్రెడీ గోపి నాకు అమౌంట్ పడేసాయి అంటే నేను కాల్స్ మాట్లాడిన అమౌంట్ పడిపోయాయి నాకు ఆల్మోస్ట్ నాకెంతొచ్చినయి యం టే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఏమో వచ్చాయి.
ట్వంటీ ఫైవ్ హండ్రెడ రెండు వేల ఐదు వందలు
అవున్
ఆహా మరి నాకు మాక్కూడా రెండు వేల ఐదు వందల్ పడేతట్టు చెయ్
అంటే మీరు కూడా వేరవళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడ్ నేన్ చేస్తున్నాను కదా ఇప్పుడు నీకు ఎయిటీ ఎయిటీ రూపీస్ సో అలా యాడ్ అవుతాయన్నమాట.
ఇప్పుడు యాడ్ అయిందంటే ఎట్టా అర్థం అయ్యిది ఇప్పుడు నాకు
ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాతే
పదిహేన్ రోజుల్ తర్వాత మొత్తం ఏదైనా
మరి మీరు కంప్లీట్ చేయండి వాడెందుక్ ఏస్తడు.
కంప్లీట్ చేద్దాం
చేద్దాం చేద్దాం.
అంతే అని గదే పని
అదే పని ఇంక జాబ్స్ వదిలి పెడ్దాం కదా ఏదో కొంచం టైం ఇస్తే చాల్లే దీనికి అంతా కంటిన్యూస్గ పట్టుకొని నీ ఉండాల్సిన అవసరం లేదు కదా ఏదో మైండ్ మైండ్కి కూడా రిలాక్స్నెస్ మనకు తెలీని ఆ కొంచం మైండ్కి రిలైస్నెస్ మాట్లాడ్తా ఉంటే అన్ని మర్చిపోయి కొంచం మాట్లాడుకొ వేస్కొల ఇదే నా లాస్ట్ కాల్ గోపి గుర్తు పెట్కో
ఓకే నాక్ వచ్చేతట్టు చెయ్ కాల్లు
వచ్చేటట్టు చేయంటే నువ్ నువ్వు ఆ రోజు ఫామ్ ఫిల్ చేశావో చేయలేదో నాక్ తెలీదు. చేసాడు. చే చేశాడా?
చేసాం చేసాం ఇప్పుడ్ మరి ఇప్పుడు ఎప్పుడు వస్తయి మరి ఆ ఫోన్లు మరి నాకు
అదే అంటున్న నువ్ ఫార్మ్ ఫిల్ చేసావా
తిన నేను
ఆ అయితే ఆల్రెడీ వచ్చి ఉంటది నావ వెలిసి నువ్వు రీఫ్రెష్ కొడు కొట్టు ఒకసారి నువ్వు అప్డేట్ చేసిన తర్వాత రే ఫ్రెష్ కొ కొడితే నీకు అసైన్మెంట్ అయిపోద్ది, ఆల్రెడీ నీకు ఆల్మోస్ట్ వచ్చినట్టు ఉంది. ఎందుకంటే నా మొబైల్ లో కూడా ఈ మొబైల్ లో కూడా నేను ఆ రోజే చేశాను.
ఓకే
అ
చేద్దాం అదే ఇప్పు ఇప్పుడు అయిపోయిన తర్వాత రీఫ్రెష్ చేస్తే వచ్చిదిగా రేపు మార్నింగ్లో రే రేపు కాంటక్ట్ నా కాంటాక్టు
ఏదైనా నాకు అ ఏదైనా నాకు డౌట్ ఉంటే శివేతనే చెప్పు లేక నాకైనా చెప్పు సరేన
రే రేపు ఒక వకలు రేపు ఒకలై అయిపోతరు. ఇద్దరు అయిపోద రేపు
ఎవరతో మాట్లాడతావ్ రేపు?
నువేతాన్నాగా నంబర్ లు
నేను ఇస్తాలే నేను ఇస్తాలే
మాస్కత్త అదే మరి వాళ్ళతో మాట్లాడతా
కాల్స్ మాత్రం నాకు పెద్ద తలనొప్పయ్ పోయింది తెలుసా?
ఎందుకు
అన్ని అన్ని నేనే మాట్లాడతని సెవెంటీన్ కల్స్ నేనే మాట్లాడేను
ఆయన కాల్లా
అయ్యా ఇన్డవే హ్హ్హ్
అంటే ఆయన అకౌంట్ నువ్వు నువ్వు క్రియేట్ చేసుకుని మాట్లాడినావా?
ఉమ్ వేరే వేరే మొబైల్స్ కింది నేనే చేసాను తనకి
చాలా కష్టపడతున్నావు
కదా అదే తనకు అర్థం అవ్వట్లేదు.
ఆ
ఇంకా
ఇదే పరిస్థితి తినరా మరి మీరు?
తినేసాను ఆల్రెడీ తినడం అయిపోయింది. పడుకోవడమే ఇంకా నిద్దర రావట్లేదు ఈరోజు
ఆ
చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ చేసుకుని పడుకునేసరికి టు అవుతుంది.
ఆమ
చేసుకోవాలి పర్లు నాకు ల్యాప్టాప్ ఖరాబ్ అయింది నాది పాడైపోయింది దాని వల్ల నా వరకంత
సాలరి ఎంత వత్తాయి నీకు?
స్తంది నేను వర్క్ని చేయబడి నేను ఒక టూ అవర్స్ కూర్చుంటే ఆ నాకు వస్తది త్రీ త్రీకి వరకు వస్తది. డైలీ డైలీ నేను గూచును
అ ఆహ
అదే నైట్ టైమ్ లో కూర్చోవాలి.
అటు కూర్చోంటవా?
ఆఆ